పడతదా
ఆ పడుతది
మనది ఇదే ఫస్ట్ కాల్ ఐయింది ఇస్సీవ్ చేయడం
ఓ ఎవ్వరు చేయలేదానే
అ ఆ
హా హా హ అవును కదా ఓకే ఓకే
అందుకే అడు
ఆ రిసీవ్ చేస్తే కూడ ఎయిటి పడతయిలే ఆ
ననే అది నిన్న కూడా అదే దో సుష్మిత చెప్పుండే అవునాన్ ఊ అనుకున్నా నేను అంత పట్టించుకోలేదు
ఆ రీసీవ్ చేస్తే అయి ఎంత మరి
ఏడుస్తాయో ఏమో
చూద్దాం హూ నా దానికి శివ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసిన నా బ్యాంక్ అకౌ అ ఉంటది అ రాట్లేదు అంటే మా మమ్మీ దానికి కనెక్ట్ అయినట్లుంది ఇంతకు ముందు చేసింది సో ఒక అకౌ ఇంకొక అ అకౌంట్ పెడుతుంటే ఆల్రెడీ యూస్డ్ అని చూయిస్తుంది
అవును నాది పేటిఎం ద వచ్చింది గూగుల్ పే ద వచ్చింది ఇప్పుడు నేను ఫోన్ పే యూస్ జేసిన
ఆహా
వేరుంటది కదా ఆహా ఏం కాదులే
ఆ ఆ ఫ్రెండ్స్ అకౌంట్ అని పెట్టినా రెండు రూపాయలు పడ్డాయి శివకి హా హా హా
పైసలు చూపిస్తున్నాయా నీకు
ఆహా ఫస్ట్ టూ రూపీస్ సెండ్ చేస్తది కదా నార్మల్ గా
ఆ నేన్ అకౌంట్ ఎప్పుడో పెట్టింద్ నేను అదె
మళ్ళీ యాక్టివేట్ చే మళ్ళీ అప్డేట్ చేసుకోవాలిగా
లేదు అడ్జెట్ కట్ అయింది నాది అబ్డేట్ అయింది అకౌంటె మ్ మ్
హమ్ అదే ఆహా నాకింకా వల్లే నే నాది నిన్ న్ననే నేను ఓపెన్ చేసింది మొన్న సుష్మితతో ఒక్కటి టూ త్రీ కాల్స్ తాయినై అంతే ఇంకా బ్యాలెన్స్ నిన్నమ అట్లాన్నా టోటల్ సెవెంటీ నైన్ సెవెంటీ నైన్యి త్రీ బ్యాలెన్స్ ఉన్నాయి ఇంకా అంతే
ఉ హూ
ఆ స్టార్టింగే అయి స్టార్టింగే మన అందరు ఓపెన్ ఆయుంటే మన కాడికే సరిపోతుండే వేర్లు వేర్లువి కలిసేం ఉండవు కోన్కుండె అసలు
నాకు మీరు చెప్పిన కోన్రోజులకు వచ్చింది టాస్క్ లు
అంత వరకు రాలేదా నీకు
గాలే
ఆహా నాకు అసలు అది ఓపెన్ కూడా కాలే ఫస్ట్ యాప్ తర్వాత అదే వచ్చింది ఇంకా
న ఇంకా పట్టిుచుకోలేదు ఇంక వోస్త ఒచ్చింది లేకపోతే లేదు నో డిపెన్సా అ ఎంత అంతనే ఉన్నాన ను
ఇలా ఈ ఫెస్ట్ రోజే అయిపోయినాయి వేదవి సుష్మితవి ఫెస్ట్ నెక్స్ట్ డేనే
అవునా
ఆ ఫస్ట్ నెక్స్ట్ డేనే చేసేసిరు కాల్స్ అంతా
ఉహు
వ కట్కన్నా పిలాయితే
ఎంతొచ్చినయి
ఫిఫ్టీన్ హండ్రెడ్ అని అన్నది
ఉమ్ సుష్మితకు టి వేద కి ఎందుకు
ఆ ఫిల్లా టెన్ మినిట్స్ మాట్లాడలేదంట
మాయి కూడా అట్లనే అయిన ఐదు కాల్లో ఆరు కాల్లో అట్లనే అయిననాయి
అవునా
హ
అ నేను ఎవరికైనా నీ నెంబర్ ఇస్తారు ఇస్త సజేస్కోమారి ఎవరైనా చేస్తే ఇప్పుడు వాడతాయి
ఓకే
అ ఎవరు ఒక కా మాకి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఏం పడాయి అంట
ఆ
అ
మనీ చూపిస్తలేవు కదా మనకి అసలు
ఆహా చూయిించట్లేదు ఇంకా ఆ అయినాక చూయిస్తున్నాయి అందు చెక్ చేస్తుంది గాయ న్ని మినిట్స్ మాట్లాడింద్రు అది ఇ అనేసి చెక్ చేసాక చూపిస్తు
హ ఇస్తావుం న ఎంబరు గు కూడాడి వర్ కనా అమ్మాలక అతేనే అమ్మ
అబ్బాయి ఓపెన్ అయితడా అసలు అవునా లే లేవు అమ్మాయిల ఇ నగ్దే దస నేను అబ్బాయిలుతో మాట్లాడతానా
నువ్ మాట్లాడవు మాట్లాడట వాళ్ళు ఉన్నారు కా మన దాంట్లో
హహ హా హా హా
లేకపోతే ప్రాబ్లం లేదు
అమ్మహే లే ఆ
కాప్పుడు మన నెబర్ బతలే
ఆ అది
అయినా ఉన్న జూనియర్సే ఉంటారు
ఉమ్
ఉహుమ్ ఏం చేస్తున్నావే
ఎమ్ లే అప్పటి నుంచి గ్లాసులు ఆ మజ్జిగా తీసుకొచ్చిన
ఆ
నే అడుతు తునా స్పూన్ పి అది టీ టెన్షన్
ఆహా ఎంత మంది ఉన్నారు మీ రూమ్లా
ముగ్గురు అయితే ఇద్దరమే ఉన్నాము ప్రెజెంట్
ఉమ్ హు
వెని
అహుం
ఉమ్ ఛాయ ఉన్నద పోయిందా ఇంటికి
పోయింది
మళ్ళీ ఎప్పుడు వస్తాడంటా
ఏమో నాకు ఓ ఏమంటారు న కాంటాక్ట్
ఎందుకు
హ తెయగా ఆహా
వైసో గొడవైందా
అట్లేం కాదు ఊరకనే
ఉరకనే ఎంధుక్
ఉహు హు హు నాది వేరు వెరే ప్రపంచంలా
అరే ఏమైందిరా రూమ్లోఉండే ఆమెతో మాట్లే పోనికి ఏమైందిరా
ఏ ఏల్ హు హు హ కలిసినప్పుడు చెప్తాలే నీకి సుస్తాయప్పి నా బ నీకు చెప్పలేదు అయ్యో మర్చిపోయినా ఈ మధ్యలో ఏడకలుస్తు మనం సుష్మిత అయినా కలుస్తుందిగానీ నువ్వు కలుస్తలేవు
నేను కాలేజ్ పోయినప్పుడు మీరు వస్
ఆ ఆ ఇద్దరు వస్త ఇద్దరం బిజీలు ఉంటున్నాం
హ్మ్ మేము ఆ రోజు అంత కొట్టుకునున్న నెక్స్ట్ డేక్ వచ్చిందిషర్ దగ్గర పోయానాక మొత్తం బుక్ అయింది అలా నెట్టతులురుకందా అమ్ అన్నాడు ఇంకా హారజ నుం పో కూడా లేదు కాలేజ్ క
ఓే
ద తెలిదు
ఆహా
ల్యాప్టాప్ ఏవో నా నా దగ్గరనే ఉంది అ లాంటిలో సాఫ్ట్వేర్స్ ఏమి లేవు
ఆహా
సో ఎగ్క్యూషన్ ఎగ్జిక్యూషన్ ఏం వద్ద డాక్యుమెంట్ ఒకటే పర్ఫెక్ట్ చెప్పమన్నాడు
ఆహా డాక్యుమెంటేషన్ చెయాలి ఇక ఇతేప్పుడవి బేస్లో
శేషందలే
అయినా మనం నార్మల్ ఒక్కట యాడ్ చేస్తే అయిపోత దిగా లాస్ట్ టైం చేసినదే ఉంది అంత సత్ తయరు చేయాలి ఏంటి
డాక్యుమెంట్ పెట్టరు గా కంపెనీ వాళ్ళు
మొత్తం పెట్లే కదా
జస్ట్ మనం కోడ్ ఆయాడ్ చేయాలా ఇక రిజల్
ఆ కోడు రిజల్ట్ అంతే
దాన్ తర్వాత మన. సర్టిఫికెట్ పేపర్లు. గంతే ఇంకేం లేవు.
అంతే అందులో మనది లా మొత్తం ఏమంటారు అలైన్మెంట్ కూడా అంతా సెట్ ఏ ఉంది లాస్ట్ స్టేజ్ వంది.
అవును.
హర్షితన చేస్త
కొంచెం ఎడిట్ చేసుకుంటే సరిపోతది. మొత్తం నేనే ఎవిసిన కావచ్చు.
ఆహా అవునా.
లే ఆమె సగం చేసింది తర్వాత మిగతా ది సగం ఏం నేను చేసినా. ఏపీటిల్ నాతోనే చేపిచ్ తంది.
ఆహా. ఈరోజు ఈరోజు శ్రీనివాస్ సార్ అంటున్నాడు కదా ఏంది ఇప్పుడు నువ్వు ఒక్ ఒక్కదానివే వస్తావ్ మీటిమేట్స్. శ్రాద అని అన్నాడు సార్ వాళ్ళు ఇంట్లో ఉన్నారు సార్ రామన్నారు సార్ నేను వాల్. వన్ వీక్ నుండి వాళ్ళని కాంటాక్ట్ చేస్తుండే కూడా నాకు ఒక్కసారి రెస్పాన్స్ రెస్పాండ్ అయితున్నారు ఒకసారి. సార్ రెస్పాండ్ కావట్లేదని అన్న వాళ్ళ నెంబర్స్. నాకు ఇయ్యని అన్నాడు ఇచ్చినాక. కాల్ చేసిండంట. వాళ్లు మెసేజ్ జేసి ఇవాన జ్యోతి బస్ మెసేజ్ చేసిండు అసలు సర్ కాల్ చేసిండు దివ్య అయిపోలేదా ఇంకా మనది అంటున్నాడు. అడుగుతుండు. ఆ అయిపోయింది. రోజు అని అంటే మరి నాకు చెప్ చెప్పొచ్చు కదా నేను వస్తుండే కదా అని అన్నాడు. నాకు చెప్పకుండా నువ్వు ఒక్కదానివే పోయినవ్ నాకు జెప్ అయితే నేను వస్తుండే కదా అన్నాడు. నేనే సడన్గా బో పోయిన ఎగ్జామ్ ఉందనేసి పోయినా అని అంట్ టే ఆమెకు చెప్పొచ్చు కదా బా నిన్న చెప్పి ఉంటే వస్తుండే కదా అంటే సరే ఆఫ్ట ఫ్టర్నూన్ నేను చెప్పిన. ఆఫ్ ఆఫ్టర్నూన్ నీకు కాల్ చేసి చెప్పింటే నువ్వు వస్తుండేన అన అంటే ఆఫ్టర్నూన్ రాలేంలే కానీ అని అంటున్నాడు మళ్ళా అంతే తల తలకం మాష్నోలంతా నా టీం లోనే ఉన్నారు
నువ్వు తనూజ నువ్వు టీం లీడ్ సరే మరి నా సంగతి ఏంది నేను టీం లీడర్ కి ఫోన్ నేను టీం లీడర్ ఫోన్ చేసి వస్తావా రావా రా నెక్స్ట్ డే ఇట్లా రివ్యూ ఇయ్యాల మనం
సుష్మితది కూడా అదే అయితుంది
మాకు కొంచెం టీం లీడర్ పోస్ట్ ఇచ్చిన బావుండు మాకు అది కూడా
అదే గా టీమ్ లీడ్ అయినా నీకు మార్క్స్ మంచిగా వస్తుండే
ఇప్పుడు చేసినందుకు అంటారై ఎగ్జిక్యూషన్ కి నేనే పోయినా బీటిలకు నేనే పిలుస్తున్నా బీపిటిల కూడా వాళ్ళేవ్వరు రావట్లే నేనో క్ ఒక్కదాన్నే ఎక్కువ వస్తున్నా ఒక సారీ నీనే ఒక్కదావ్వి వచ్చిన వాళ్ళు రాకపోతే ఒకసారి నా హస్తే రాకపోతే నంద్రే నేనే రివ్వి
మరి ఆ నువ్వు ఒక్కదావి మీ మాట్లాడుతా ఉంట మొన్న ఎగ్జిక్యూషన్ కూడా ఒక్కదానివే అయితుండే హ్మ్
ఒక్కదన్నే పోయిరానా ఆ రోజు భరత్ కి ఉంది కాబట్టి భరత్ వచ్చిండు మరి తీశోర్ న్ను రవికంత్ ఎట్ల రా
ఆ భరద్ది మొన్న అయిపోయిందా
ఆ
సైన్ చేసిన్ ఆ ఒక మేడం పెట్టిందా ముగ్గురు ఉండాలని అన్నదా మళ్ళీ పాపం
ఇంకేం చేద్దాంన్న సరే ఓకే అయిపోయింది మళ్ళా మొన్న నేను నన్ను ఇంటికి కుండా ఆన్నే ఆపింది ఉగాది రోజు నిను ఇంటికి పోయి వస్తా ఉన్నా నెక్స్ట్ డేకి పోదాం ఉగాది నెక్స్ట్ డే పోదాం ఆ ఇనొస్ తత్ రా కళ్యాణం ఉంది ఇప్పుడు అప్పుడు పోదువులే అన్నది ఆ రోజు నాకు ఎగ్జామ్ ఉందని నేనన్న యాక్టుల్ గ అయితే ట్వంటీ సిక్స్ వస్తా నే ఉంది గ క్యాలెండర్లా నేను ట్వంట్వీ సిక్స్ అని అనుకున్నా కానీ ట్వంటీ సెవెంత్ అంటా ఉ ట్వంటీ సిక్స్ అనుకు ఉన్నా కాబట్టి ఏమన్నా నేను
ఆ
ఇంటికి ఎట్లా పోత నేను పోలేను గా ఈగ ట్వంటీ సిక్స్త్ నాకు ఎగ్జామ్ ఉంది వాళ్ళు అంత ఉండరు కదా ఉండరాదు ఆమె దానా ఆ నెక్స్ట్ డే వస్తారా అంటి అ నెక్ట్ డే రాడు ఆ వచ్చిరు వచ్చిన వాసు హెల్ప్ ఉనడు సార్ కలవడు ఆయన దగ్గరకి వత్తే శీన సార్ దగ్గరికి పో ఇన్ని రోజులు ఏం చేసిండ్రమ్మ మీకు రోజు ఫోన్ చేసి చెప్పినాం కదా ఇయ్యాల వస్తా ఇయ్యాల వస్తే ఎట్లా ఉగాది నెక్ట్ డే పోయినం మల్ల మండే పోయినం మొన్న
ఆ ఆ మది ఆ వేరే టీం వేరే టిం వాళ్ళు కూడా ఇచ్చిరేమో కదా ఆ రోజు
అవును చాలా మంది ఇచ్చేసరికి ఆయకు కోపం వచ్చిది
ఆ ఆ
ఆ రోజు రమ్మంటే రాలేదు కానీ అందరు ఇయాల వచ్చిస్తుండ్రు అయినా మొత్తుకున్నాడు
ఆగు మళ్లీ చెస్త
హ్మ్